ఏతను
హలో
ఏం జేతనవ్
ఉమ్ అక్క
అందరవా
ఉమ్ నువ్వే చెప్పు
ఏను న కుదిరినకాడికి దింటన
ఊహు అహ్ ఉ గిపు పంగ్దీమ్ అనం దిన్
తినబుది గాట్లే అన్నం
దానం జెస్కో
పడుకున్నడు ఊర్కనే
ఉహు
ఒక్క దగ్గరే సిగ్నల్ ఉన్న కాడ గూసో
అన్నింట్లనే గుర్చున కర్టెండ్లు డోర్ ఓపెన్
నైన్ టు టువెల్ కదా ఎగ్జామ్
ఊ నైన్ టు టువెల్
ఎట్ల వోతనవ్
మామయ్ పోతన్న అంత పొద్దున్నే
ఆహా మీ అయ్యరాలే నాకు
ఈగ వద్దన్న మిగ రాలే ఈ యాప్ స్పీకర్ వెట్టని
ఫికర్ వెటనికి రాదు
ఊహు ఉ ఊ
ఏమో సందులు, సమోసాలు, సమాసాలు నేసుకున్నవ ఇయ్యలా.
ఆ నేర్సుకు అ
రోజు నా కాడ మంచిగొతంది సిగ్నల్ ఆ నుంచి కదలకు అసలే కదలకు
సరే సరే
జల్బైంద జల్బైంద
ఉఊ వైట్ ఐంది
కలుడుతను నువ్ వానుంచి
రేపు అంటే ఒక ప్రాణమే ఒచ్చు
కాని ఆ రజు ఎట్ల దిట్టిది మమ్మీ వాని బుడ్డోని ఒక్కగాడ కూసొం దిందాం రాయె ఒకడే ఆడుకుంటండు బావుడ్ సప్పుడ్ జేయకు